ఏం చేస్తున్నా
తన్నావా
తింటూ ఉన్న మా జూనియర్స్ స్నాక్స్ ఇచ్చారు
ఓ
తింటూ ఉన్నా
హమ్ నాకు లేదా మరి
నీకు లేదు మరి ఆర్డర్ పెడతా తిను.
ఆ మాట చాల్లే. కడుపు నిండి పోయింది.
అవును మీ గల్లీలో ఈ రోజు మీ సార్ దేదో బర్త్డే సెలెబ్రేట్ చేస్ శారంట
ఆ అవును ఏదో అలా ఎం ఎంతైనా క్లాస్ ఇన్ఛార్జ్ కదా!
అవునవును చేశారంట. మా ఫ్రెండ్ ఎవ్ వేరే పిల్ల స్టేటస్ పెట్టింటే చూశాను.
హ్మ్ చేశాము. ఇంకా
మీకు వంటేంటి
చేశారనుకుంటా మా సీనియర్స్.
మీ సీనియర్స్థా ఎంత మంది ఉంటారు మీ సీనియర్స్? తో
ఆ
సీనియర్స్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు?
వాళ్ళు వాళ్ళు సెవెంటీ ఉంటారు. సెవెంటీ.
ఓకే మీరు ఓకే అ తారణ
హ్మ్ హలో హలో హలో
హలో
ఏమైంది?
అంటే మీ ఖాళీ మీ వోళ్లన్ అందరు కలిసి ఒకసారి కల్లు తాగచ్చు కదా అనుకున్నాం.
మా వోళ్ళు అందరూ ఎవరు దెచ్చిస్ ప్పారు.
నేను ఆర్డర్ పెడతాం మీ కాలేజీకి తావ
వద్ వద్దులే అమ్మ అంత సాహసాలు చేయలేంలే
ఏం కాదు నువ్ పీజీలు ఉంటావుదా తాగుోదు
అమ్మా వద్దమ్మా
ఏమ్మా
ఇట్ వాళ్ళకి తెలిసింది అందుకే ఏసే
కళ్ళు తప్పు కాదు కళ్ళు తాగితే లెగ్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తాయి నెలలకు మూడు సార్లు తాగాలి కళ్ళు ప్రతి ఒక్కరు
ఎప్పుడు ట్రై చెయలే అంటే ఎప్పుడైనా ట్రై చేసిందే ఓకే ఎప్పుడు ట్రై చెయ్యలే కదా
అంటే హెల్త్ కు మంచిది కదా
ఈ నెల ఇక్కడ బాగా ఈజీగా దొరికిపోతుంది
అవునా మీ సైడా
ఆవా సైడి
ే అంటే మాది హైదరాబాద్ వెళ్ళాలి లోపలికి వెళ్తే కష్టం అవుద్ది దొరకాలంటే
ఆ ఇట్ సైడు బాద దొరుకుతుంది
హ్మ్మ్ ఎల్లిపోయింది ఆ పిల్ల
హ్మ్మ్
ఏ ఎ ఏన్ ఏ చేసుకోరా నకంటే నిైాలులు చేస్తా
ఏం చేస్తున్నారు
అే చేసాను ఏంది
ఎ
ఏ అ హలో ఏంస్తున్నావు
ఏం చేాల పడుకొని ఉన్నా నేం చేాల అర్థం కావట్లే ఆ తిన్నాను తిన్నద
ఆ తిన్నను అ అది మాత్రం కావచ్చు
ఎలా ఉంది ఇప్పుడైనా చేంజ్ చేసారా మిస్ బాగలేదు అంటా ఉన్నారు చేస్తావును తూ మరి ఆ ఓకే
దారము ఇద్ద పెడుతునని దెలుసా
హలో
కనెక్ట్ అయిందా నీకు అదేమో క్లాక్ రాజు నే నేను అట్లా అయితే అదా మనందర కలర్ అపంతు రా అద
హలో
హలో
ఏం చేస్తానవ్ బిజీగా ఉన్నావా
అది ఏం లేదు మా జూనియర్స్ ఏదో ట్రై చేస్తున్నారు
ఎం చెస్
అ ద తీస్లాండ్న్మాట
ఓహో
అందుకనే చూసున్నాం ఉమ్ వాడిప్పుడు ఆ
ఫుడ్డా లేకపోతే ఇంకేమన్నా లైక్
ఆహా ఇది నేమ్ ఉంటారు సైన్స్ పేర్ టైప్ అన్మట ఏదో స్కెచ్చస్ థ్రెడ్
ఏమన్నా ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా టుమారో మీకు
కోసం ఫోన్ జెస్తున్నారు
అవు
తోక్క కూడా పాయె తు పగల్తాది అది ఇడ వెట్టి ఇటణాల
అక్క ఎక్కస్తున్నారు
బ్ హలో
హలో
ఆ చెప్పు తిన్నావా ఏ తిను ఆఫ్టర్నూను
లెమన్ రైస్
ఆహా
నువ్వు
నేను నార్మల్ పప్పు రస్ సమంతే
ఊ
ఏాదము అ
స్కేటర్ నా చెప్పు
అవును బాగున్నారా అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారంట
నెక్స్ట్ మంత్
అవునా నాన్న నా ఆహా
మ్
ఇ మాకు మీ ఫ్రెండ్స్ మ గడిని మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు.
అందరు బిజీ బిజీ
అవునా
మ్ హూ
ఉమ్ అంటే పార్ట్నర్ అని పెడతా వచ్చిన న చపి ఏ
మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు.
మా ఫ్రెండ్సా ఏదో ఉన్నారు. వేరే రూమ్ కెల్లారు
ఉమ్ చారు మీకు
మాకా మా రూమ్ అంటే మా రూమ్ నుంచి రిమైనింగ్ రూమ్స్ అన్ని ఫిల్ అవ్వాలి.
ఆడా కింద రూమ్ గూడనా
ఆ అవును అన్ని క
మీ సీనియర్స్ ఎక్కడ వున్నారు.
మా సీనియర్స్ కి ఎ రూమ్ ఇవ్వలేదు అని ఏడుస్తున్నారు.
అయ్యో వాళ్ళకి నెక్స్ ట్ మంత్ లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా అట్లా వాళ్లు ఫ్రీగా ఉండాల కొంచెం చదువుకోవడానికి డిస్టబెన్స్ లేకుండా వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసింటే సరిపోయిఉండు
స్తున్నారు వాళ్ళు ఖాళీగా ఉన్న కదా
మరీ ఓవర్ చేస్తున్నారులే
ఆ అవును నిజంగానే చేస్తాన్నారం ఇందా అంత కాదు
చేస్కో
వాళ్ళకి ఆ క్యాంపస్ కాలి కావాలి ఎందుకంటే ఎన్సిఓల్ని వేయ్యాలి
అవునవును అ
అందుకు ఇంకా వీళ్ళని దొబ్బేస్తే పోతే పోయినా లె వాళ్ళ దగ్గర ఎక్కువ మ నీవే తీసుకోవచ్చండి వారి ప్లానింగ్
మీ వాళ్లే పడ్డది
ఉంటె నచ్చినోళ్ళు ఉంటారు లేకపోతే ఎళ్ళిపోతారు అని అదేదో డైరెక్ట్ గా చెప్పమని చెప్పి వెళ్ళిపోండనీ
హలో
ఆ హలో
బాగున్నా నువ్వు టెన్త్ ఓక్ నా ఇప్పుడు
ఆ ఓకే ఇప్పుడు బెటర్ ఉమ్ నీకెలా ఉంది
ఆ స పర్లేదు ఇన్ని రోజులు కొం హెడేక్ ఉండింది బాగా అంది ముయ్
ఎవరు సరే పాపనా
ఆ
ఎవరు మోయ్ అంటన్నారు వెనక్
అ ఆ హాయ్ అంటుండు బోయ్ అంటున్నా నేను ఉమ్
అమ్మ వాళ్ళైతే నెక్స్ట్ మంత్ ఓస్ సరేన్నా
అవ్ ఏమో ఇ మధ్య బాగలేదు కదా అప్పుడు
ఉ
గొడవలు జరుగుతాన్నాయంట అందు వల్ల అలా కష్టం అవుతుంది ఏమో ఓకే ఓకే గా